హాలో
హలో అండి
నమస్కారమండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మీము చాలా బాగున్నాం అండి మీరు ఎక్కువగా గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటారా
ఆహా అవునండి చేస్తానండి మాకు గార్డెన్ వర్క్ చేయడం చాలాఇష్టమండి
మాకు గార్డెన్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం ఏ రకమైన మొక్కలు పెంచుతూ ఉంటారు
చుక్కకూర పెంచుతామండి వంకాయ పెంచుతాం టమాటా పెంచుతా ఆకుకూరలున్నీ పెంచుతామండి కరివేపాకు అలానే అలాగే మేము హు అనపకాయలు బెండకాయలు పెంచుతామండి మీరేమేమి పెంచుతున్నారు మీ ఇంటి దగ్గరనే
మేము కూడా మా ఇంట్లోకి నిత్యావసరంగా కావాల్సిన డైలీ వారి కూరగాయలు పెంచుకుంటాము అం అందువల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా
అవునండి మేము అంటే ఇప్పుడు దొరికేవన్నీ పెస్టిసైడ్స్ కెమికల్స్ ఇతర ఇతర కస్తున్నారు కదా అండి ఇంటికాడ పంచుకుంటే ఎటు ఉంటే లేకుండా ఆర్గానిక్ గా పెంచుకొని తిన వచ్చాని చెప్పి నేను ఎక్కువగా పెంచుకోవడానికే నేను ట్రై చేస్తున్నానండి
అది కూడా నిజమే అందులోనూ ఇది ఇటీవల కూర కూరగాయలు రేట్లు చాలా పెరిగినాయి కాబట్టి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు
మనీ సేవ్ అవ్వడమే కాదండి మన ఆరోగ్యాన్ని కూడా అవి ఎంతో మెరుగుగా పనిచేసు ఉన్నాయి
ఆ
ఆ ఉన్నాయండి ఆకుకూరలు ఆకుకూరలు పాలకూర
ఆకుకూరల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కంటికి చూపుకి
అవునండి ఐరన్ బాగుంటుంది. అయితే మీ గార్డెన్ లో మీరు ఎటువంటి ఆకుకూరలు పెంచుతున్నారు.
మేము మా గార్డెన్ లో పాలకూర, చుక్కకూర, కొత్తిమీరీ, తోటకూర, గోంగూర పెంచుకుంటున్నాము.
చాలా సంతోషంగా ఉంది మీరు అందురూ రకరకాల మొక్కలు పెంచుతున్నారు వేసిన్, ఏమన్నా వేసి తున్నానండి
మేము మేము పనసకాయ, మామిడికాయ మొక్కలు, కొబ్బరికాయ మొక్కలు మా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలు అన్ని అక్కడ నుంచి తీసుకుంటూ ఉంటాము.
అవునండి మీరు చాలా మంచిగా మీ గార్డెన్ వర్క్ మీరు జరుపుకుంటున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే మన శాంతిగా లేకపోతే రిఫ్రెష్మెంట్నెస్ ఇస్తుందా
అదేనా గార్డెన్లో పని చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ఏమైనా మొక్కలు అవి పెరిగి పెద్దయ్యి ఫ్రూట్స్ నీ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అవి కూడా ఇంట్లో వ్యక్తులుగానే పెంచాలని నేను చాలా ఆనందంగా చూసుకుంటూ ఉంటాను.
మీతో మాట్లాడటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీరు పెంచే మొక్కల్ని కూడా మీ ఇంట్లో వాళ్ళని మీరు అనుకుంటున్నారండి. మీరు మొక్కల్ని అంత శ్రద్ధగా పెంచుకుంటున్నారు అనేది మేము గ్రహిస్తున్నాము మేము కూడా ఇప్పుడు మీరు చెప్పిన మాట మాకు చాలా సంతోషం ఇచ్చింది కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి మా మొక్కల్ని ఈ రీతిలో కూడా ప్రేమించడానికి అవును వెళ్తూ ఉంటాము
ఓన్లీ ఆహారమే కాకుండా పోషకాలే కాకుండా మంచి గాలిని కూడా ఇస్తూ ఉంటాయి. చుట్టుపక్కల బాగా శుభ్రంగా ఉండి మంచి గాలి వస్తుంటే మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతూ ఉంటా ఉంటుంది
మంచి గాలి పీల్చినప్పుడు మనం ఎంత స్వచ్ఛమైన గాలి పీలుచుకున్నాం అని అనుభూతి వస్తుంది.
ఉ
కానీ ఇప్పుడు నేటి కాలంలో ఈ కాలంలో అందరు బిల్డింగ్స్ అవి కట్టుకుంటున్నారు కాబట్టి కొంతమంది మాత్రమే కిచెన్ గార్డెన్స్ ను ఏం చేస్తున్నారు
అందులోనూ వెహికల్ పొల్యూషన్ అని ఎయిర్ పొల్యూషన్ అని చాలా గాలిలో ఉన్న మొత్తము మంచిని కూడా అవి కలుషితంగా మార్చేస్తున్నాయి ఫ్యాక్టరీల ద్వారా
అవునండి మీరు పల్లెటూరులో ఉంటారా సిటీలో సిటీ వాతావరణం వండుతాను చుట్టుపక్కల అంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా బిల్డింగ్స్ వచ్చేసి అది కూడా చిన్న సైజు సిటీలా మారుతుంది కదా మీరు ఎటువంటి వాతావరణం
నేను విలేజ్ లోనే ఉన్నాను. కానీ ఇక్కడిక్కడ కూడా కొన్ని ఆయిల్ ఫ్యాక్టరీస్, అని కొన్ని పెట్రోల్ ఫ్యాక్టరీస్, అని అవి కొన్ని కొన్ని ఉండడం వల్ల. ఇక్కడ కూడా కొంచెం కలుషితంగానే ఉంది. మీరు ఏ విధంగా ఉన్నారు మీరు.
కాదు మాకు డ్రైనేజ్ సరిగ్గా లేక మురుగా కా మురుగా ఉంటుంది కాలువాళ్లు దానివల్ల మ ఈ కానీ మాకే వస్తాయి. దాని వల్ల నేను చాలా ఏడ్చేస్తున్నారలు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ అవి మా కు బ్యాడ్ స్మెల్ వల్లన్ కు లంగ్స్ ఎఫెక్ట్ ఉంది. ఇది వరకు ఇట్లాగా చిన్నపిిల్లల్ బయటకి తీసుకెళ్ళి ఆడించాలంటే. ఆ స్మెల్ వల్ల నేను కొంచెం భయపడుతూ ఉండ ఉండాల్సి వస్తుంది.
అది నిజమే అందువల్ల దోమలు వస్తాయి. అవి కుట్టడం వల్ల టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఉహ్మ్ అవునండి. దానివల్ల విరోశ్నలు, వం, డెంగ్యూ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ నేటి ఎవరు దాన్ని శ్రద్ధ తీసుకుంటారు. మన ఇంట్లో డబ్బు పెట్టకోని చేయించుకో అవున
అది గవర్మెంంటుగా గవర్ గవర్నమెంట్ చూసుకునే పని దాన్ని ఒకసారి కంప్లైంట్ తీసుకెళ్ళడం వల్ల. పని ముందుకు వెళ్ళడం వెళ్తూ ఉంటది.
ఉహ్మ్ తరతరగా చూడాలీ. పెద్దవాళ్ళు ఏం చేస్తారు అన్నది. ఉహ్మ్
మీరు ఎప్పుడైనా పార్కులకేళ్ళారా.
ఆ వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ చాలా అందంగా ఉంటుంది. మా అక్కకి చిన్న పాప ఉంది. ఆ పాపను తీసుకుని ఈవినింగ్ టైం వెళ్తూ ఉంటాను.
డైలీ వెళ్తూ, వస్తూ ఉంటారా.
ఆ వెళ్తూ, వస్తూ ఉంటం. మండి
పార్కుల్లో కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా తిరగొచ్చు.
ఉహ్ అవునండి. మా పార్క్ లో చాలా మొక్కలు ఉన్నాయి.
మొక్కలు, బాతులు, బోటింగ్ మీ మీ పార్క్ లో బోటింగ్ ఉందా.
మా పార్క్ లో బోటింగ్ అంటే. ఇలాంటివి ఏమి లేవు కానీ మొక్కలు చాలా ఉంటాయి. చిన్న చిన్న చెరువులు లాంటివి ఉండి. అందులో తామర పువ్వులు, రంగురంగుల తామర పువ్లు, కమల పువ్లు ఉంటూ ఉంటాయి. చేపలు, తాబేళ్ళు కుందేలు అలాంటివి ఉంటది. ఒక చూసుకుని. మేము వాటికి కొంచెం ఆహారం బట్టికేళ్తాము. అవి వేసుకుంటూ మా పాప మేము ఆడుకుంటూ ఉంటాము అండి.
అవి చక్కగా రకరకాల వెరైటీ వెరైటీ మొక్కలతో ఆ పార్క్ అంతా నిండిపోయి ఉంటది. అందులో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా సంతోషంగాను, ప్రశాంతంగాగాను అనిపిస్తుంది.
మేము రోజు వెళ్ళము వాకింగ్. కానీ వాకింగ్ చేయాలనిపిస్తది. కానీ వాకింగ్ వెళ్ళడానికి మాకు కుదలడం లేదు.
రోజుగా అ చాలా ఇష్టంగాను ఎదుటి వాళ్ళు పాటించేటట్టు ఉన్నాను. నేను ఇక నుంచి పాటించలనుకొంటున్నాను
మేము వాకింగ్ కి వెళ్ళడానికి అలవాట్ చేేస్ కుంటాము. మీరు ఎప్పుడైనా జూ పార్క్ గట్రా వెళ్ళారా.
వెళ్ళామండి మేము ఒకసారి మేము హైదరాబాద్ లో వెళ్ళాము. పట్టణానికి మా చుట్టాలు ఉంటే అప్పుడు మేము సరదాగా జూ పార్క్ కూడా వెళ్ళామండి.
జూ పార్క్ లో మీరు ఎలాంటి ర అన్ని రకాల జంతువుల్ని చూసి సంతోషపడ్డారా.
మేము చాలా సంతోషపడ్డామండి. మా పిల్లలుతో మేము కలిసి జూ పార్క్ వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము చాలా ఎప్పుడు చూడనీ జంతువుల్ని దగ్గర నుంచి చూసి మేము చాలా ఆనందపడ్డాము. చాలా ఎగ్జైట్మెంట్ గా మేము ఫీల్ అయ్యామండి. చాలా రకాల జంతువులు అక్కడైతే మేము చూడం జరిగింది. మీరు ఎటువంటి జంతువుల్ని మీరు చూశారు. అంటే ఎప్పుడు చూడానివి
ఎలిఫ్ ఫెంటూ చిరుతా ఎలిఫెంట్ చిరుత లైన్ ఇవి చూసాము మంకీస్ మీరు ఏ రకమైన ఎనిమల్స్ ని చూసారు
అ చూసామండి ఇంకా చాలా రకాల పాములు కూడా పక్షులు మాట్లాడే పక్షులు చె
అది చూడ్డానికి ఆడుకోవడానికి చాలా ఆనందంగా ఉంటాయి పార్కులు పార్కులు జూ పార్కులు సైన్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిబిషన్ తెలుసండి మీకు ఉమ్
నేను చాల ఆసక్తిగ వాట్నన్నింటిని చూస్తూ ఉంటాను అవి చాల కొత్త కొత్త ప్రాజెక్ ఎక్స్పెరిమెంట్స్ కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు కాబట్టి అవి నాకు చాలా చూడ్డానికి సంతోషకరంగా ఉంటాయి మీతో మాట్లాడం మాకు చాల సంతోషంగ ఉంది
మాక్కూడ చాల సంతోషంగా ఉందండి మీ వల్ల నేను చాల కొత్త విషయల్ ఉ
మీరు మాతో షేర్ చేసుకున్నారు మీకు మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మీరు మాతో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నార
అనుకుంటున్నామండి